బావునర
బాగున్నాను నువ్వు బాగున్నావా
బాగునా
ఇ ఏ తన్నా నువు
ఆ తిన్నా ఏం తిన్నావు
నేనా పప్పు అన్నం తినన్నా నువ్ ఏం తిన్నావ్
నేనొచ్చేసి పొంగలు బజ్జి పెట్టారు మిర్చి బజ్జి
ఇ రేపు మన కాలేజీలో ఫెస్ట్ కదా రెడీగా ఉన్నావ నువ్వు
రడి అంట అంటే కొంచెం ఎగ్జైట్గానే ఉంది కొంచెం టెన్షన్ కూడా
టెన్షన్ ఎందుకురా ఫెస్ట్కి నీకెందుకు టెన్షన్ ఎంజాయ్ చేయాలి కదా
అంటనే నే నేను ఈవెంట్ లో పార్టిసి ట్ చేస్తున్నా కదా అందుకే కొంచెం టెన్షన్ నర్వస్
ఓహ్ అవును ఏమేమి ఇంట్లో చేస్తున్నావు
డ్యాన్స్ కాంపిటీషన్ లో నేను పెట్టాను టుమారో పార్టిసిపేట్ చేయాలి
నువ్వు డాన్స్ కూడా చేస్తావా నాకు తెలీయదు ఈ విషయం హిడెన్ టాలెంట్ ఆ
కొంచెం ట్రై చేస్తున్నా అంతే
ఓహో ఇంకా ప్రాక్టీస్ మంచిగానే జరిగిందా
ఫ్రెండ్స్ ఏది చేశామో స్టెప్స్ ఓకేగా అనిపించాయి నాకైతే
సరేలే మీరే విన్నవుతారులే పక్కా
అంత కా స్వామి
సర్లే అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు కదా ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోతుంది కదా
అదైతే నిజం
ఇంకా ఫెస్ట్ లో ఇంకా ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయో తెలుసానికి హలో
ఆ ఫెస్ట్ లో ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి తెలుసా
అవే ఏం ఏం ఉన్నాయి ఓ తెలుసా అని అడుగుతున్నా
అదే సింగింగ్ అంటా కోడింగ్ కోడింగ్ అంటా తర్వాత గేమింగ్ ప్యాషన్స్ అట్లా చాలా ఉన్నాయి అజ
కోడింగ్ కన్ంటెస్ట్ మవ్వ ఏమనా ప్రాక్టీస్ చేస్తున్నావా దాంట్లో ఏమన్నా
ఆ అల్లో చేస్తున్న ప్రాక్టీస్ అదే పార్టిసిపేట్ చేద్దాం కానీ కాంపిటీషన్ స్ట్రాంగ్ గా ఉంది మా కాలేజ్ లో
ఆ అవున అవును ఇంకా ట్రై చెయలే ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ కదా
నువ్వు ఏ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు
నేను ఫోటోగ్రాఫ్లో పార్టిసిపేట్ చేస్తున్నా
నీకు ఇంట్రెస్ట్ ఆ ఫొటోస్ తీయడం అంటే
అవును కొంచెం
ఫోటో బాగా బాగానే తీస్తావులే
ఆహా థ్యాంక్స్ రా ఇంకా
అదే ఫెస్ట్ కి డ్రెస్ కోడ్ ఏమన్నా ఉందా
క్యాజువల్ లేదా ట్రెడిషనల్ అంటా నేను క్యాజువల్ వేసుకుంటాను
నేను కంఫర్ట్ గా కంఫర్ట్ గా ఉండేది వేసుకుంటా వెస్ట్రన్ వెస్ట్రనే వేసుకుంటాను నేనైతే
ఇంకా ఫుడ్ స్టాల్స్ ఉంటాయంట అది మెయిన్ అట్రాక్షన్ మనకైతే
అవును ఫస్ట్ అక్కడికే వెళ్తాం అయితే
ఆ సరే సరే అక్కడికి పోదాం బడ్జెట్ రెడీగా వెట్కో అయితే
ఉమ్ ఒకే కే పాకెట్ మనీ మొత్తం అక్కడే అయిపో అయిపోదేసి వద్దాం
చేసుకుందాం మమ్మల్ల అంత వర్త్గానే అనిపిస్తుంది అంటే ఎంజాయ్ చేస్తాం కాబట్టి
అవును డిజే నైట్ ఉంటదా డ్యాన్సులు అవి
ఆ ఉంటుంది ఈవినింగ్ డిజే ప్రోగ్రామ్ ఉంది
అవునా అది అయితే అస్సలు మీస్ అవ్వకూడదు
డ్యాన్స్ స్టేజ్ లో నువ్ ప్రాక్టీస్ చేసిన స్టెప్స్ అన్ని అక్కడ ఎయ్ విశ్‌ చెసెయ్ అయితే
అంతే స్టేజ్ఫియరచ్చే పోతే చేసేస్తానమో నేనయితే
ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేద్దాం అయితే ఇ రేపు
పట్టా గ్రూప్ ఫోటో కూడా తీసుకోవాలి ఇంకా
మ్యాన్ మ్యాడిటరీ కదా మనకి
న్వో కెమెరా తీస్తూ అంటే నువ్వు ఫోటోలు తీస్తావు కదా
కెమెరానా అవును తెస్తున్నా డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉంది నా దగ్గర అది తెస్తా
ఆ అప్పుడు ఫొటోస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయిలే నువ్వు తీసావు కాబట్టి
అవునవును మళ్లీ ఇంస్టాలో అప్లోడ్ చేద్దాం మనం
హ్మ్ చేద్దాం చేద్దాం ఇంకా ఇంస్టా మొత్తం మోగిపోతది గ్రూప్ ఫోటోస్తో నువు తీశిన పిక్చర్స్ తో ఆ అదే రేపు అటెండెన్స్ ఏమవుతుంది మరి
ఇంకా ఫెస్ట ఏ కాబట్టి ఇంగ అటెండెన్స్ ఏం తీసుకోరనుకుంటా నాకు తెలుసు సి ఇంకా రేప్ ఏం క్లాసెస్ ఏమి ఉండవు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మ్ అవునవును ఇంకా
మార్నింగే కలుద్దాం అయితే
ఆ కలుద్దం కలుద్దం ఇంకేం రా రడియా అవునండి మీ మీకు ట్రెడిషనల్ అంటివి కదా ఏం వెసుకుంటావు.
ట్రెడిషనలా
అవును
ఈ అంటే హాఫ్ సారి తెచ్చుకున్నా నాతో పాటు ఫ్రెండ్స్ ఎవరు లేరాన్నమాట వేసుకునికి.
ఓ అవునా
అందుకని చూస్తూ ఉన్నా ఈరోజు పోవలనిపియకపోతే రేపు వెళ్తా రేపు జీన్స్ అవి వేసుకుంటా వెస్టన్.
ఆ అంతే లే రే పా మీకు డ్యాన్స్ ప్రాక్టీసు.
డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోయింది రేపు కాంపిటీషన్. ఆ స్టేజ్ పైన పర్ఫార్మ్ చేయాలి.
అహా మాక్సిమం అందరూకలిసి చేస్తారా, లేకపోతే ఒక్కొక్క డిపార్ట్మెంట్ అలా చేస్తారా.
డిపార్ట్మెంట్ వైస్ చేస్తారు. కాంపిటీషన్ టఫ్ గానే ఉంటుంది. చూస్తారు ఎవరున్ విన్ అవుతారో ఏం
ఆహా లాస్ట్ లో ప్రైజెస్ కూడా ఏమనా ఇస్తారా.
ఆ అప్పుడే లాస్ట్ లో అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజెస్
ఇంకా మీరి ఎన్ని సాంగ్స్ కి ప్రిపేర్ అయినారు?
రీమిక్స్ ఒక సిక్స్ ఉంటాయి.
అవునా ముందు సార్ ఏమన్నా చేసిన్నావా నువ్వు డ్యాన్స్ ప్రాక్టీస్ ఈ సారేనా.
ముందుసారి ఏం చేయలా. ఈసారి పార్టిసిపేట్ చేస్తాం చూద్దాం అనేసి ఇంకా లాస్ట్ కదా అయిపోతుంది వెళ్ళిపోతాము, ఇంకా వెనక్కి తిరిగి చూస్తే కాలేజ్ లో డ్యాన్స్ లో అయినా పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది మెమోరీస్ లాగా.
ఉ అవునవును.
హ్ మీరు ఏ దాంట్లోనూ పార్టిసిపేట్ చేయలేదా?
అది పో చెప్పా కదా ఫోటోగ్రాఫ్ లో పార్టిసిపేట్
అదే ఫోటోగ్రాఫ్ లో కాకుండా ఇంకా ఏమన్నా
సరే
హ్ ట్రేడిషనల్ అన్నారు కదా ఏది ఏది ప్లాన్ చేశారు రేపటికి?
నేనా అలే మాకు ఆ లంగా ఓణినే నేను కూడా ఆఫ్ సారీ.
ఆఫ్ సరీనా అయితే నువ్వు ఉంటావలే నా తోడుకి. ఇద్దరు కట్టుకున్దాం అఫ్ సారీస్. ఇంకా టుమారో అంతా బాగా ఫొటోస్ దిగుదాము. నీ కేమెరా ఉంటుంది కదా.
ఆ ఖచ్చితంగా.
ఎ ఎట్ల బాగా వస్తాతాయి దాంట్లో.
ఇంకా ఈరోజు ఏమన్నా కాలేజీకిి పోయిన్నావా.
లేదు పోలేదు అదే ఫెస్ట్ ది డెకరేషన్ అదిఅంతా చేస్తూ ఉన్నారు.
అవునా అయిపోయిందా మంచిగనే చేసినారా.
హ్ పర్లేదు చేశారు జాతరలాగా ఉ ంది
హ్ బానే ఉంటుందిలే నైటికి
ఆ నైట్ బానే ఉంటుంది వ్యూ అయితే ఆ లైట్స్ వాళ్ళు పెట్టిన డెకరేషన్ నైట్ కి బాగా కనపడుతుంది అ
మల్ల శ్రీరామనవమి వస్తుంది కదా వెళ్తున్నావా మళ్ళా ఇంటికి
ఇంటికైతే పోలా ఇక్కడే ఉంటా పూజలోనే
ఇంకా ఏమైన్నా ప్లాన్ చేసినాార బయటికి వెళ్దామని
ఏం అనుకోలేదు చూడాలి ఇంకా ఇంకా ఫ్రెస్ట్ అయిపోయినాకే శ్రీరామ నవమి కద
ఆ అవునవును
ఇంకా అప్పుడు రెస్ట్ చేసుకునేది హాయిలే ఇస్తారు
రెస్ట్ కావాల్సిందే మనకు చా అలిసిపోయి ఉంటాం కాబట్టి
అ
ఇంకా
సండే వెళ్దామా ఈ వీకెండ్ కి ఎట్లో రెస్ట్ తీసుకొనింటాం కదా బయటికి ఎక్కడన్నా తిరిగేసి
ఆ వెల్దాం వెల్దాం ఇక్కడికి వెళ్దాం
అంటే ఎక్కడికి మళ్ళ హసపత్ చేసి హస్ట్లీ హస్క ఎల్ా
మరి మళ్ళా చాలదిటి రతే చాల మ
అదే తిరిగేసి మళ్ళీ రెస్టారెంట్ కి వెళ్దాం తినేటి బాగా
ఆ వెళ్లం
ఆ ఎలా అయితేస్తరే
అరైతే మర్చిపోద్దు అన్ని గుర్తుపెట్టుకో వెళ్ళాం
ఓకే
సరే సరే రేపు మార్నింగ్ కలుద్దాం అయితే ప్లేస్ లో
సరే బాయ్